హలో బాగున్నవానే
బాగున్న బాగున్నావా
ఆ బాగున్నా ఏం చేతనవ్
ఎం ఉంది ఖాళీ
తిన్నావా ఆఫ్టర్నూన్
తిన్నా తిన్నా నువ్వు
ఉమ్ తిన్నా తిన్నా ఏం కర్రీ
కర్రీ ఏమో దొండకాయ ఇంకా ఆలుగడ్డ వండింది రెండు కలిపి వండింది అమ్మా
చెబ్బ ఏం చెత్తరు ఫోన్ చేసిరా అమ్మోళ్ళు
ఇప్పుడే అమ్మతోని మాట్లాడిన కట్ చేసిన ను ఫోన్ చేతనవ్
ఆహా
ఉమ్
ఎం ఉంది నేను అట్లు పోతన అట్లు పోయడం ట్రై నేర్చకుంటాన
అట్లా దోసలా
అట్ల అట్లు దోశలొచ్చు
ఆ ఇంకేం వచ్చు
ఏం వచ్చు గయి వచ్చు మనకి ఏం వచ్చు
అంతేనా కీర్తన రిక్వెస్ట్ పెట్టి షషర్ట్
ఎల్ల ఇన్స్టాల
లేదు లేదు స్నాప్ల
ఆహా అది కొత్త ఫోన్ కోన్నది
అవునా
కొత్త ఫోన్ కోనీ అందరూ పెడుతంది
అంతక ముందు
పదిహేను ఉంది గాని కొంచెం పాతద అన్నట్ అది చెయ్యది చేయది సక్కగా
ఉమ్
కొత్తది కొన్నదట పదిహేడు వేలు అయితే తక్కుకిచిరాట తెలిసినోళ్ళట
ఎంతకి
పదిహేడు వేల అయితే పదిహేను వేల ఐదు వందలకి ఇచ్చిరట
ఆహ
ఆ
ఇంకా డాడ్ వచ్చిండా
ఆ వచ్చిండు వచ్చిండు
పోతానవా
కోతనా
తినతద మరి మంచింగుంటల్ల తిన్నోళ్ళు
ఆ మంచినే తిన్నాడు మా తమ్ముడై తే
పాపం వణికేంది తింటాడు మంచిగానే త్తాడు కాబట్టి
ఆ ఆయనే తింటాడు బాగుందంటాడు తినే అంతసేపు బాగుందంటాడు తర్వా త చి బాలేదంటడు
హ్మ్
హ్మ్ మళ్ళ ఫీల్ అయితదేమో అట్లా అంటదేమ
కావచ్చు
హ్మ్హ్మ్ తమ్ముడు ఏడున్నడు ఇప్పుడు
తమ్ముడు ఇంటికనే ఉన్నడే
ఏం చెత్తండు కాలీయా
ఏమున్నాది పాపం ఇంటికి పోతే వానీకి బైకడి తిరుగుడు బర్లని కట్టేసుడు వాళ్ళని వండి బట్టినీ మెపుడు
ఆ
ఇంటికి పోతే దానికి పనే ఉంటది పాపం, ఆ.
సీట్ వచ్చిందా?
స్వీటియా, సీటా?
సీట్, సీటు.
సీటా రాలేదు రాలే క్వాలిఫై కాలేదే.
కాలేదానే!
కాలేదే రెండు మార్కులతోని పోయిన్నే. కదా రెండు మార్కులతోని పోయినయి.
అస్సలు క్వాలిఫై కాలేదా లేకుంటే
లేదు లేదు క్వాలి క్వాలిఫైయే కాలేదు రెండు మార్కులతోని పోయినయి.
ఇప్పుడు ఎంత మరి ఫీ ఎంత?
అక్కన్నే అన్నే ఎశిర్రు, ఇక్కడ కాదు మన దగ్గర కాదు అటుసైడే ఎశిండు డాడీ. నైటీ ఫైవ్ ఆ బానే ఉంటది అయి అయితే ఫస్ట్ వేరే దాంట్లో ఎద్దమంటే దాంట్లో ఫ్రీ అన్నరంటా నైన్ ఎయిటీ ప్లస్ వాళ్ళకి.
ఆ
దాంట్లో ప్లేస్మెంట్లు లెవ్వనేశి మళ్ళా వేరే కాలేజ్ ల. వేరే అన్న చెప్తే అన్నను తీసుకపోయి ఏపిచ్చిరటా.
ఆహాహా. చేయ్ చూశినవానే ఎన్ని మార్క్స్ వచ్చినా ఎంసెటే కావాలే.
మరి వానికి ఎటు కాకుంటా అయింది వాని బతుకయితే మస్త్ బాధపడ్డా అసలు.
కాదనే చీ దేవుడైతే ఆ అవసరం లేనియేమో ఇట్లా తెప్పిత్తడు. ఛీ
కోపం వచ్చింది అసలు ఏమో ఇగ వాని సగం మొత్తం అసలు వానికి ఇగ అట్ సైడ్ పోకుంటా నార్మల్గా ఇది చేద్దాం అన్నట్టే ఉండే.
డిగ్రీయా?
డిగ్రీ చేద్దామన్నట్టే ఉండే మొత్తం ఫిక్స్ అయిపోయిండు ఇగ డిగ్రీ చేత్తా నేను అది ఇది అన్నడు,
కని డాడీ పెట్టగలుగుతడానే ఫీజు నీకు, వాడికి.
గదే నేను కూడా అన్నా, వాడు ఆల్రెడీ అందుకేనే ఆలోచించే వేరే కాలేజీ నైన్ ఎయిటీ ప్లస్ మన స్కాలర్షిప్ బడదు అల్ల చదువుతా అన్నడు.
ఆ
వాడు కూడా ఆలోచించుతడు నా లెక్కనే, అల్లా పెడి చదువుతా అంటే ప్లేస్మెంట్లు ఏం లేవు అ ది ఇదనంటే మళ్ళా వేరే కాలేజ్ల వేరే అన్న అత్తే అన్నను తీసుకపోయి తెలిశినోళ్ళు ఉంటే అల్లేశింరంటా. హ్ ఏమో ఇగ. వాడు చదివేటోడు కదా ఎందుకు వాన్ని వద్దనుకోవాలే, వాన్ని ఎందుకు చిన్నతనం చేయాలని డాడీ అనుకున్నడు గాని ఎట్ల కడతడో ఏమో.
కాదానే నాలుగేండ్లు మళ్ళా.
హ్
నీకు ఇటు సరే నువ్వు నువ్వు కట్టపోయినా, ఆ ప్లేస్మెంటా
ప్లేస్మెంట్ పక్కా అటా అందుకనే ఇగ ఆలోచించే డాడీ ఇగా వాని ఫ్యూచర్ గురించి ఆలోచించే ఎశిండు సరే ఇప్పుడు ఎంతో అంతా పెట్టినా తర్వాతకి నాకొడికే పెడతడు నాకని ఈ ఆలోచన చేసిం అ గురించి తెలిసి ఇగ
అవునా డాడీకి అప్పుడే ఏద యాక్సిడెంట్ అయిందే నిజమేనా అదే
ఎప్పుడు మొన్న రీసెంట్గాన ఏ డాడీకి కాదాట డాడీకి కాదాట
మా తాతే ఉన్నాడు గాని వెనక
ఆ తాతున్న మా ఇంకో సోమన్న బాబాయి వాళ్ళిద్దరు ఒక బండి మీద ఉన్నారట
ఆ
డాడీ డాడీ వేరే బండి డాడీ ఇంకా వేరే అన్న అక్కడ ఉన్న అన్న వేరే బండిట వాళ్ళకే యాక్సిడెంట్ అయింది ఫస్ట్ ముందు పోయినోళ్ళకి ఆ తాతకున్న ఆయనకి
అయితే నిన్నన్ నిన్న నిన్న అన్నారు నిన్న వాళ్ళ ఇంట్లోనే ఫంక్షన్ బర్త్డే ఫంక్షన్ అని చెప్పినా గా
ఆ
అయితే పోయిన ఆయనకు యాక్సిడెంట్ అయింది ఆయనతోని మీ డాడీ పేరు చెప్ పేరు మీ యాడ ఒక్కరి పేరు చెేపిరు అదే ఏమైంది ఆ మంచిన ఉంటే జ్యోసిన ఉంటే చెప్తంది కదా అని అ
లేదు లే డాడీకి ఏం కాలేదట ఇంక వాళ్ళకి ఆక్సిడెంట్ అయితేనే డాడీ తీసు వచ్చి అడ కూస పెట్టి డాడీ ఇంక ఇద్దరు ముగ్గురు ఎవర ఉన్నారంట వడ్లు వడ్లు వడ్ల కోసం పోయినరే అప్పుడు
ఆహా
ఇంటి దగ్గరే ఉన్నావా
ఉ ఇంటి దగ్గరనే ఉన్నా
ఉహు ఉంటే చెప్తే అంతా ఉత్తమ మాటలు కావచ్చు అను
నేన్ చెప్ప కుండ
అదే అదే మళ్ళీ నేను రాగానే అడుగుదాం అనుకున్నా మర్స్
హు
ఇప్పుడు డిన్నర్
ఈక పె పెడుతది వంతదే ఎప్పుడు నా ఆడవ పెడతది ఇక మా ఇష్టం కానీ మారే లే అయితే నైన్ టెన్ బిలో టెన్ ముందే పోతాం టెన్ కి ముందే పోతాం
ఫుడ్ బాగుంటంద మరి అవును హాస్టల్ షిఫ్ట్ అయిత అన్నావు గా
ఇదా అప్పుడు అనుకున్నామని ఇటున్నంతా ఫ్రీగాచ్చడేటు ఉండవే మొ మొత్త ఇరుకు మన ఇంటర్ కాలేజ్న్నట్టే ఉంటది ఇంగా ఆలోచించి ఇట్టే ఉండిపోయినాం
మన సీనియర్స్ ఎవరైన
ఎవరున్నారు అమ్మ ప్రసన్నకే ఆమె మొత్తం చదువుల తల్లి ఇంకెవరు ఉన్నారు ఇంకా సీనియర్స్ అంటే వాళ్ళు అప్పుడప్పుడు ఫేస్లు కనబడతాయి కానీ ఇగ ఉంటరు కదా వాళ్ళ బీజీల వాళ్ళు
అదే అదే అదే.
హ కనబడితే అప్పుడప్పుడు హాయ్ చెప్తా హాయ్ చెప్తా.
అంతే చెప్పాలి మాట కొనిచ్చుకోకుండా.
అంతే.
నీకు ఒకటి చెప్పనా ఒక ఒక అక్క చూసినవ మా మా స్కూల్ సీనియర్ అని చెప్. పలె.
ఆ.
అంటే ఇప్పుడు నువ్వు చెప్పినక్కతో ఇంకొక అక్క ఉంటదిష పొట్టిగా.
రింగుల్ జుట్ట.
ఆ రింగల్ చుట్టుపల్ల డాడీకి కుంటి కాలని చెప్పిన.
అవునవును.
సప్ మా ఆయి. ఆ అక్కకి భయమిస్ లో ఫోన్ పోయంది తెలుసా మొన్న.
అవునా.
ఏం చేయలో తెతులేదు మ్యూజక్. కాలేజ్ అప్పుడ ఎక్కున్నాం మళ్ళీ ఎమ్మటె ఫోన్ చేసింది ఏంది మీ సిట్ కాలేజ్ లో ఏంది కాలియర్ అని పేరు. లేదా అంటుంది నా ఫోన్. న ఇక నేను ఏం చేయాలి నాక అర్ధ కాక ఇగోని క్లాస్ లోన్నాక సార్. సార్ లేడు అప్పుడు మాట్లాడ అనుకున్నా కానీ. కాలు కలిపనే సార్ వచ్చింది అందుక కట్ చేసిన అని చెప్పిన.
మస్తు కవర్ చేసినావు కదా.
మైద్యలో వేటట్టుంది అంతే కద చ. వాళ్ళు ఎతున్నా మా ఏ బుద్ధ అవుతది. ఉకే మనం ఎట్టాయి ఊకే మనం. ఊకే మనం తగగియడం కరెక్ట్ కాదుగానీ అస అవిడేవిన్నా. ఆమె మళ్ళా చేస్తాఅని చెప్పి మాట్లాడింది.
అవునా.
హ.
ఎన్ని పోసినవ్ దోషలు మరి దోషలు ఎంట నట్లు.
ఒక ఫోర్.
ఓరా.
ఆ.
ఆహా. ఇంకా మరి మధలో పోయినావా అటు సైడు.
ఎట్ సైడు.
అత్తమ్మ వాళ్ళ ఇంటికి. చెయ పెద్దక్క వాళ్ళు ఇంటికి ఇక పెద్దక్క వాళ్ళు ఏడుంటారు అక్కడనే ఉంటారా.
ఊర్లా.
ఊర్లోనే ఉంటారానే.
వాళ్ళూర్లా.
ఆహా అక్కడుండట్లేరా.
లే లే లే ఉండట్లే ఇల్లుగట్టిరిక్కడ.
అవునా.
ఉ ఇల్ గట్టి షాప్ బెట్.
సందీపన్న సరే సర్.
ఆ